హలో
బావున్నారా
ఉమ్ బాగున్నాం అండి మీర్ బాగున్నారా
బానే వున్న బానే వున్న అటు ఎట్లాంది వాతావరణం ఎండ పడుతుందా ఎట్లుంది.
ఇక్కడ లేదన్నా కొంచెం మాడం అయ్యింది వాన రాలే
ఊ
మూడు రోజులు నాలుగు రోజులయ్యింది వాన రాలా
ఊమ్ ఇక్కడ ఫుల్లు వర్షం రెండు రోజుల నించి
అవునా అన్న
ఊ
ఇక్కడ లోపలే ఎండ ఉంది ఉడుకెక్కువ ఉంది
అవునా
ఉమ్ ఏ వానొచ్చేతట్లుంది
ఊ అటు ఎక్కువ మీకెల్లి క్లైమేటు చల్లంగుంటదంటారు బెంగళూరు సైడు
ఊహూ బెంగుళూర్ సైడ్ గాదన్నా ఇది ఊహూ బెంగుళూర్ తేడు గాదు
కాదా
ఊ
వర్షాలు బాగా పడతుంటయా మీకేడి మరి
తక్కువ అన్నా ఇక్కడ వర్షాలు తక్కువ బెంగుళూరు సైడ్ అయితే ఎక్కువ ఉంటాయేమో గానీ ఇక్కడ తక్కువ
చాలా తక్కువ ఇక్కడ వర్షాలు
ఊ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు
రైతు పని చేస్తుంటారన్న
రైతు పని ఉమ్ ఓకే నాన్న వ్యవసాయం ఉందా లేదన్నా ఏదన్నా కౌలుకు తీసుకొని అట్లా కూలి పనులకు చేస్
లేదు వ్యవసాయం ఉండి ఆ చిన్నవి చిన్న గొరిపిల్లలు ఆ మూడు వేలకు నాలుగు వేలకు అట్లా తెచ్చుకుంటారు కదన్నా చిన్న చిన్నవి అట్లా తెచ్చుకొని ఒక మూడు నెల్లలో మూడు నెలలు ఇది చేేసి మూడు నెల్లు అయిన తర్వాత మళ్ళా అమ్మి మళ్ళా తెచ్చు ట్ల మూడు నెల్లు మూడు నెల్లు మంచిగా వస్తుంది దాంట్లో
అవునవును అది ఒక ఇరవై ఈ జీవాలు ఉంటాయి
ఓ ఇరవై జీవాలు తెచ్చుకుంటాడు
ఉమ్ ఇరవై జీవాలు ఉంటే ఒక త్రీ మంత్స్ మంచిగ కేటాయించుకుంటే
ఊ
టైం కేటాయించుకుంటే బెస్ట్ మంచిగ చ చేసుకోవచ్చు ఇన్కామీ బాగా జనరేట్ అవుతుంది
అవునన్న మూడు నెలల తర్వాత మళ్ళకి మళ్ళా మళ్ళా వి అమ్మి పెద్దగా అయింటాయి కదా మళ్ళా అవి మల్ అమ్మి మళ్ళా మళ్ళా తెచ్చుకుంటాడు
ఊ ఉమ్
అది చేస్తాడు నాన్న
అవును
ఊ
ఇంక ఏం చేస్తున్నారు
టైలరింగ్ కుడతానన్నా
టైలరింగే చేస్తున్నావ్
హ్మ్
ఈ పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళ అంబిషన్స్ ఏంటి వాళ్ళ కోరికలు ఏంటి
పాపది ఇంకా తెలీదన్న బాబుదైతే సాఫ్ట్వేర్ కావాలని ఉంది వానికి
హ్మ్
అదే ట్రై చేస్తాన్నాడు సీట్ వచ్చింది సీట్ వస్తుంది అన్నాడు మార్క్స్ మక్ మ బా బానే వచ్చినాయి అన్నాడు
హ్మ్
పండగకి పోయినాడన్న ఇప్పుడు ఊరికి ఊరికి పీర్ల పండుగ జరుగుతు తుంది నాకల్లా బా జరుగుతుంది
ఎక్కడా పీర్ల పండుగ ఎక్కడ మీ సైడా
మా సైడన్న అమ్మ వాళ్ళ ఇట్ ఇంట్లో ఇంటికెళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు అక్కడే ఇది మా ఆయన వాళ్ళ ఇల్లు అ అక్కడే అదే ఊర్లోనే ఉండూర్లోనే ఇచ్చినారు కాకపోతే మేము ఇక్కడ వేరే చోట వచ్చి ఇట్లా పని చేసుకుంటాన్నాం
మరి సాఫ్ట్వేర్స్ సైడే ఎందుకు చూజ్ చేసుకుంటుందంట
వాడు అదయితే ఏమో వానికి అదే నచ్చింది
హ్మ్
ఆ
ఈ సివిల్ సర్వీసెస్ రాయడంట
రాయడంటా
హ్మ్ యుపిఎస్సి మళ్ళీ ఆ డిఫెన్స్ సంబంధించి డిఫెన్స్ లో కూడా మంచి మంచి పోస్ట్లు ఉన్నాయి కదా
ఆహా
వాళ్ళ నానబడే కష్టాన్ని చూసి అతను ఎందుకు ఇన్స్పిరేషన్ కాలేకపోతుండ అవి
అదే వాళ్ళ ఆయన కనపడే కష్టాన్ని చూసి ఈ పని నేను చెయ్యలేను ఇదైతే బెటర్ అని సాఫ్ట్వేర్కే ఎంచుకున్నాడు
హ్మ్
ఆ
మరి నువ్వెందుకు మోటివేషన్ చేయకూడదు ది మనం దేశానికి మన సైనిక సేవను అందించే విధంగా మన పిల్లల్ని తయారు సేయాలనే ఆలోచన నీకు ఎందుకు రా
వానికి లేదు కదన్న వానికి ఉంటే మనం ఏమన్నా మోటివేషన్ చేయోచ్చు ఏమన్నా గా ఇది చేయొచ్చు వానికి లేదు కదా
హ్మ్
ఉంటే మనం వద్దంటే తప్పు వానికి లేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్ వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలనే ఉంది
సాఫ్ట్వేర్ కావాలనే ఉంది హ్మ్ సాఫ్ట్వేర్ ఒకవేళ చేసుకున్న ముందు దేశ సేవలో కొన్ని సంవత్సరాల పాటు ఒక పన్నెండు పదిహైదు సంవత్సరాల పాటు చేసి చేస్తే మన దేశం మీద ఒక మంచి స్కోప్ ఉంటది కదా అతనికి దేశానికి సేవ చేయడానికి వచ్చినవనిఅనే ఒక ఆత్మాభిమానం కలుగుతుంది ఇప్పుడున్న ఇప్పుడున్న యూత్ కి మనం పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఆ దేశాలు గురించి దేశ భద్రత గురించి డిఫెన్స్ లో మనం దేశానికి అందించాల్సిన మన సహకారం మనా తెలివితేటలని కూడా మనం ఎంతసేపటికి మన దేశానికి మనం ఎట్లా ఉపయోగపడాలి అనే దాని మీద పిల్లల్ని మోటివేట్ చేయాలి మనం ఇప్పుడున్న జనరేషన్ లో తల్లిదండులు చాల వరకు మా పిల్లల సాఫ్ట్వేర్ సైడ్ పంపిస్తాం మా పిల్లల్ని యాక్టర్స్ పంపిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు మన పిల్లలకి భగవద్గీత అంటే ఏంటి రామాయణం అంటే ఇంకా ఏంటి
తెలీదు
ఉ అవిన్నే నే చెప్పాలి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే దేశ భద్రత గురించి దేశంలో మనం సైనిక హోదాలో మంచి ఆ సేవలను అందించాలి దేశానికి మంచి పేరు తీసుకురావాలి మన దేశం గురించి గొప్పగా చెప్పుకునే విధంగా మనం తయారవ్వాలి సొసైటీలో నిలబడాలి అనే ఒక కాన్సెప్ట్ మీద తల్లిదండ్రులు పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి
అవునన్న
చాలా మంది ఏం చేస్తున్నారంటే మా పిల్లలు యయుఎస్ పంపిస్తున్నా లేకపోతే అమెరికా పంపిస్తున్నా లండ్ లండన్ పంపిస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నాడు ఏముంటుంది అక్కడ పోయి చాలా వరకు పేరెంట్స్ కూడా ఇట్లా ఉండదు అట్లా మన పిల్లల్ని మనం ఒకరిని మోటివేట్ చేస్తే మన నుంచి ఒక నలుగురు మోటివేట్ చేస్తుంటారు అట్లా చేస్తుంటే చాలా బాగుంటది అనేది నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏ
కరెక్టే అన్న మీరు చెప్పింది కరెక్టే లేకపోతే వాడు వి ఇంకా టెన్త్ అయిపోయింది ఇప్పుడుప్పుడు వాడు ఇంకా ఏం థింక్ చేస్తూ టడు ఇంక ఎంత వరకు చదగడు ఎ ఎట్లా ఎట్లుంటాడుని ఇప్పటి నుంచి తెలుస్తుంది స్కూల్ పోయే పిల్లల కంటే కాలేజ్ పోయే పిల్లల వైండ్ వేరే ఉంటాది
ఆ
ఇప్పటి నుంచి తెలుస్తుంది ఎట్లా ఏమనేది
ఉ పాప వాళ్ళు ఏం చేస్తారంటే మారే
పాప ఏ పాప చిన్న పాప కదన్నా ఇంకా తెలీయదు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ చెప్తు ఉంటది పాప
హమ్
దాని మైండ్ సెట్ లో ఎట్లా అనిపిస్తే అట్లా అంటుంటాది
ఉ ఉ
ఒక్కొక్కసారి టీచర్ కావాలంటుంది ఒక్కొక్కసారి ఇది డాక్టర్ అంటుంది ఏమేమో ఆయన నచ్చినట్టు అంటుంటుంది
ఆ
చిన్నపిల్ల కదా ఇంకా తెలీదు
అవును
మీకు ఎంతమంది అన్నా
నాకు ఇంకా పిల్లలు లేరు నాకు మ్యారేజ్ కాలే
అవునన్నా
మ్మ్ హ్మ్ అ చేసుకోవాలి మంచి సంబంధం వస్తే చూసి చేసుకోవాలి
ఎంత మంది అన్న మీరు అన్నదమ్ములు
నేనొక్కడినే ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరక్కలు ఉంటే వాళ్ళు మ్యారేజ్ అయిపోయారు
అవునాన్న మ్మ్ ఇద్దరు అక్కలికి మ్యారేజ్ అయి
ఆ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు సెటిల్ అయ్యారు ఇగ నేను నేను ను అమ్మ మా నాయన కాలం చేసి ఉన్నారు
ఆ మంచి సంబంధం వస్తే చేసుకోవాలి
మ్మ్ హ్మ్ హ్ ఇగ మన పరిస్థితులు అన్నీ అర్థం చేసుకునే అమ్మాయి
ఉమ్ దొరకాలి
ఆ ఉండాలి ఇంకేం చేస్తున్నారు
ఏం లేదు అన్నా మీరు
ఏముంది చట్నీలు పెడుతుంటావా నువ్వు తినే పళ్ళ మన తినే చట్నీలు భోజనంలో తినే చట్నీ
ఆ పెడుతుంటా
ఎక్కువ మీ సైడ్ ఏ చట్నీలు ఫేమస్
ఇది చింతొక్కు చట్నీ ఎక్కువ ఫేమస్
ఉమ్ చింతాకు చట్నీ
హుమ్ ఊమ్ చింతాకు చెట్నీ
అంటే ఏమేమి వేస్తారు ఇంగ్రీడియంట్స్ ఏమేంటి అందులో వాడేవి
ఇంగ్రీడియంట్స్ అన్నా పచ్చిమిరక్కయలు కొన్ని తీసుకో కారం ఉండేటివి కొన్ని తీసుకొని, బాగా నూనెలో వేయించేసి చెని గిత్తనాలు కొన్ని వేంచి అది రోట్లోనే దంచు కుంటే బాగుంటుందని మిక్సీకి వేస్తే అంత టేస్ట్ ఉండదు హ్మ్ రోట్లోనే కొంచెం చింతొక్కు తీసుకొని మేము చింతొక్కు ఎట్లా తయారు చేస్తామంటే మా అమ్మ వాళ్ళే తె తయారు చేసి బా క్స్ పెట్టి పంపిస్తారు
ఉమ్
చింతాకు అది చింత్ చింతాకునవి అవీ ఏమంటారు హ్మ్ చింతొక్కుది అవి ఉంటాయి కదన్న పచ్చివీ అవే చింతకాయలు చిన్నవి ఉమ్ చిం తకాయలు చిన్నవి తీసుకుంటారాపచ్చిని తీసుకొచ్చుకొని దాంట్లో ఉప్పు పసుపు ఉప్పు మెంతులు వేసి బాగా దంచి బకిట్ లో పుదివేస్తారు ఒక చిన్న బ ప్లాస్టిక్ బకెట్ లో కుదివేసి ఒక మూడు నెలలు అయిన తర్వాత బాగా ఉడుకుంటుంది అది
ఉమ్
పెద్దగా అయితుంది ఆ చింతాకు మాకు అందరికి పిల్లలకి మా తమ్మునోళ్ళకి మా అన్నోళ్ళకి నా నాకు బాక్స్ బాక్స్ పెట్టి అంపిస్తారు వాళ్ళు మేము కావాలన్నప్పుడు చట్ని చేసుకుంటాం అన్న శనగిత్తనాలు యేసి పచ్చిమిరకాయలు యేసి తెల్లవాయలు వేసి బాగా చట్నీలో కొంచెం చింతాకేసుకొని నూరుకుంటాం తర్వాత తిరుప పెట్టేదే బాగుంటుంది రసంలో అయినా పప్పు చారులో అయినా ఏ దాంట్లో అయినా బాగుంటుంది
మళ్ళ అందులోకి ఏమన్నా రసం పెడుతుంటారా
ఆ రసం పెడుతుంటాం అన్న రసము పప్పుచారు ఏమన్నా పెట్టుకోవచ్చు దాంట్లో
ఉమ్
అన్నము టమాటో సార్ అన్న రసము పప్పు చారు గోగాకు చట్నీ ఈ చట్నీ కలుపుకుం టే బాగుంటుంది
ఎంచి గోగాకా
గోగాకు చట్నీనీ గాని బాగుంటుందన్న
గోగాకు అంటే
గోరే ఇది ఏం అంటారన్న ఇది గోగా కంటే తెలీదన్న
గోంగురా ఉమ్ ఉమ్ ఉమ్
గోంగూరు అంటే తెలుసాన్నా
తెలుసులే మా గోంగ మాసైడ్ గోంగూరు అంటారు
మాక్కల్లా గోంగ గోగాకంటారు
మీరు గోగా కంటారా ఉహూ
అంటారు గోగాకు అంటారు
ఉమ్ మాకెక్కువ గోంగూర అంటాము లే
ఉమ్ ఆ చట్నీ గాని బాగుంటుంది అన్న గోంగూర చట్నీ
ఇప్పుడు ఈ టమాటా చట్నీలు మళ్ళీ కారం పొడిలు అవి చేస్తారా మీ సైడు
అన్న
భూ ఇదే కారంపొడిను నెక్స్ట్ టమాటా చట్నీ ఉంటది గదా అవి జేస్తుంటారా ఉమ్ అవి ఏ ప్రాసెస్ లో ఎట్లా తయారు జేస్తారు మీ సైడ్
మా సైడు టమాటో చట్నీ వచ్చేసి టమోటా చట్నీ అయితే శనగిత్తనాలు వేసి టమోట టమాటాలు పచ్చమిరకాయలు తెల్లవాయిలు చింతపండు ఎర్రగడ్డ అన్ని కట్ జేసుకొని బాగా నీటు కడు కడిగి కట్ చేసుకొని నూనెేసి నూనెలో మగ్గించడమా మగ్గించేసి పక్కలో ఒక బాంలీలో శనగిత్తనాలు వేయించి అది పొడి కొట్టుకొని దోంట్లో ఇవిన్నీ ఎరగడ్డలు టమోటాలు పచ్చిమిరకాయలు నూనె యేసి మగ్గించి ఉంటాం గదన్న రోట్లో వేసి అన్ని నూరుకునేది శని తలు పుడేసి ఉప్పుేసి నూరుకోవడమా